హలో
హలో
హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు
బాగున్నాను మీరెలా ఉన్నా అమ్మా
గుడ్ మ్యామ్
ఏం చేస్తున్నావు్ థ్యాంక్ యూ ఉష ద సేమ్
థ్యాంక్ యూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫస్ మీరు చెప్పండి
ఏముంది డైలీ అంటే అర్లీ మార్నింగ్ లేసి అంటే ఈ వీక్ అంటే ఈసారి అమావాస్య వచ్చిందన్నారు కదా ఆ ఏ ఎవ్రీ ఇయర్ మేము ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ ఫోర్ ఓ క్లాక్కిి పూజ అయిపోతుంది మాకు ఫోర్ ఫైవ్ అలా
ఆ
ఈసారి ఆ ఎయిట్ నైన్ అట్లా అయింది ఎందుకంటే అమావాస్య ఉందని అంటే పూజారి వాళ్ళు చెప్తున్నారు కదా
అవును
ఉ
ఇన్ జనరల్ గా కూడా ఎవ్రీ మంత్ అమ్మావాస్తే కంప్లీట్ అయింది అనిని అంటే మళ్ళీ కొంచెం మాప్ పెట్టుకోవడము క్లీనింగ్ సెక్షన్ ఈవేంటలాడి తర్వాతే మనకి పూజ సెక్షన్ ఉంటుంది సో ఇది ఇంకా ఒక వన్ అ వెనక్ వచ్చేసినట్టు ఉంది, ఫైవ్ ఓ క్లాక్హె అయిపోయినా కూడా ఎర్లీ మార్నింగ్ లోనే వచ్చిన అది ఉండేది మనకి ఫీల్ ఇ ఏంటంటే కొంచం కొంచ మా సూర్యోదయం అయిపోయింది ఎర్లీ మార్నింగ్ చాలానవి కుదరలేదు సెవెన్ తర్వాత స్టార్ట్ చేసు డము ఆ క్లీనింగ్ సెక్షన్ మళ్ళీ మిగతావన్నీ కూడా చేసుకునేటప్పటికి అరౌండ్ టెన్ అయింది మా కూడా
ఆ అట్లనే మార్నింగ్లు చేసాం మా మాతో మాకు మామిడి తోటి ఉంది అంగడి పోయి మావిడ ఆకులు ఆ మామిడికాయలు అవన్నీ మా మామయ్య తీసుకొచ్చారు
ఓకే
మామిడి తోరణాలు కట్టినాం పూజ అయిపోగానే ఫస్ట్ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి చేసాక తర్వాతే భక్షాలు చేసుకున్నాం పిల్లలకి మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి పెట్టినాం చాలా హ్యాపీగా క్లోజ్ చేసినాం ఉగాదిని
ఉగాది అంంటేనే బక్ష్యాలుత అసల ఎలా చేస్తారు
ఏముంది ఆ శనగపప్పు తెస్తాం నానబెట్టి దాన్ని ఉడికించి దా బెల్లం పాకం పట్టేసి దాంట్లో పెట్టేసి ఆ గోధుమ పిండి ముందుగానే కలిపి నానబెట్టుకుంటాం అనమాట
ఓకే
తర్వాత ఇగ వాటిని ఒక చపాతి టైప్ లో మనం ఎగ్జాక్ట్ చపాతి చేస్తాం కదా ఫస్ తుక రౌండ్ చేసి దా దాంట్లో ఈ ఇంగ్రీడియంన్ట్స్ దాంట్లో కలిపేసి చపాతి లాగా చేసి కాల్చి తినడమే ఎంత బాగుంటాయో తెలుసా ఆ ఎందుకంటే కొంచెం ఆ హెల్దీనెస్ అందులో ఒకటి దాన్ని లామ్ ఆ వెడల్పుఅంటుంటే కూడా సాగడానికి అదే యూజ్ అవుతుది మైదా
అవును
లేకపోతే ఈ శనగపిండికి గోధుమ పిండికి అంత స్ట్రెచ్ అవ్వదు అది ఆ సో ఎక్కువ మయిదానే వాడు మీ రై ఎట్లా జేస్తారు
ఆ మైదానే తీసుకుంటాము ఆంది బెల్లం పా పాకం లాగా కాకుండా నార్మల్ గా పూర్ణానికి అతే ఎట్లా చేస్తామో గట్టిగా అలా చేసేసి ఆ ఒక దాని పైన ఒకటేస్స్తాం అనమాట మధ్యలో పెట్టేసి సో దాన్తోనే రా కబ్ చేయడం ఇంకా
ఓకే ఓకే మేము అలా కాదు కాకపోతే రౌండ్ చేసి రౌండ్ లో కొంచెం హోల్ పెట్టేసి దీన్ని దాంట్లో కలిపేసి దా తర్వాత చపాతిలాగా కాల్చి పె చెప్పాలంటే చాలా బాగుంటది టేస్ట్ అట్లా
అండ్ ఇంకా గీ ఫ్లేవర్ తో మాత్రమే అది ఆ ఎక్కువ టెక్స్చర్ అనేది బాగా తగులుతూ ఉంటది కొంతమంది అంటే తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు అన్నమాట ఆ రోజు మనం చేసినవి వేరే ఇంటికి నీ వేరే వాళ్ళ చేసినావి మన ఇంటికి గాని వస్తూ ఉంటాయి కదా కొంతమందివి చూస్తే ఆయిల్తో ఉంటాయి అసలు అవి ఆ టేస్ట్ రా ఓ
అవును మోస్ట్లీ పీపుల్స్ అట్లనే చేస్తుంటారు కానీ ఆయిల్ ఎక్కువ యూజ్ చేయ్యొద్దు అసలు గీతోనే బాగుంటాయి నేను కూడా ట్రై చేసా
ఆ ఇంస ఎంత గీ పడితే అంత బా బా వస్తాయి అవి
అవును చాలా అంటే సెన్సిటివ్ అయిపోతుది ఒక్కసారి ఇట్లా చుంచంగానే ఎంత టేస్ట్ బాగుంటది అస అసలు నేనైతే అంటే మా మమ్మీ ఇట్లనే నేర్పించింది మరి మిగతా వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అటు సైడ్ బాగా చెయ్యరు బాగుండవు అసలే మొత్తం ఆయిలీ ఆయిలీ ముట్టుకుంటే చేతిలో కంటిపోయేటట్టు కాలుస్తారు
అండ్ నేమ్స్ కూడా డిఫరెంట్ గా చెప్తూ ఉంటారు కొంతమంది పేనీలు అంటారు కొంతమంది బొబ్బట్లు అంట ద సో అయ నేమ్స్ చెప్పినప్పుడు కూడా ఆ అవంటే ఏంటి ఇవంటే ఏంటి అన్నప్పుడు రెసిపీ సిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా
ఆ అవును అవును ఇలాంటి ఎ పీరియన్స్ అయింది నాకు కూడా చాలా సార్లు చాల అంటే ఇ ఒక్కడ ఇవి అనే కాదు పిండి పదార్థాలు ఇప్పుడు పిండి వంటలు చేస్తాం కదా
తట్టగాయారలు చక్క చెక్కెలు అని అంటారు కదా
గారల్ అంటే కొంతమంది అంటే మనము తెలంగాణ సారీ ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్ వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళు వేరేలాగా పిలుస్త దండి ఒక రోజు మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ ఏమంటుంది చెక్కలు చెక్కలు చేసానమ్మా తిను అంటుంది ఓ మై గాడ్ చెక్కలు ఏంటి నాకు తెలియదా అంటే అవి ఏమంటారో తెలిదుని నేను అంటున్నా
ఆ ఇంకా కొన్ని ప్లేసెస్ లో బొబ్బిలలు అంటారు
ఆ అవును ఊ బొబ్బిల్లు చెక్కలు మన సైడ్ ఏముంది గారెలుని పిలుస్తారు
ఆ చట్ట గారలు గార్లు
ఆ మళ్ళీ మడుగులు అని కొంతమంది అంటారు మురుకులు అని కొంతమంది అంటారు ఆ చకరాలు ఏ డిఫరెంట్ డిఫరె డిఫరెంట్ నేమ్స్ ఎందుకో ఏమో మరి ఇంత ఫ
ఏట మాధ కానీ ఆ అలా పిలుస్తున్నప్పుడు ఓకే ఇది కూడా ఒక ఎక్స్ప్లోరింగ్ లాగా అంటే వాళ్ళది మనం నేర్చుకోవడం మనది వాళ్ళు నేర్చుకోవడము ఇది కూడా బాగుంటుంది ఆ అక్కడికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏదో అనడం తోటి అంటే ఆ ఒకసారి ఏమైంది అంటే ఆ స్వీట్ షాప్ కి వెళ్ళాము ఫ్రెండ్ తో అక్కడ అమ్మాయి వచ్చేసి నాకు ఆ తనకి కోవా అంటే ఇష్టం అనమాట సోప దతన్ని ఆ చాల కేజీ కోవా పెట్టండి అనింది ది కాల్ కేజీ కొవ్వ మల కవుతయి మ్యాడ అ కుంటు అడుగుతున్నారు అది నాకు కూడా అర్థం కాలేదు నేను ఫస్ట్ టై మనమాట అసలు ఆ ఇంకా నేను తనని అడిగా ఏంటి కేజీ అంటే ఇట్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పేసి అనింది తాను ఓకే టూ ఫిఫటీ గ్రామ్స్ నీ కాల్ కేజీ కాద ఇక్క పావ గజీ అంటారు యూ హ్యావ్ టు ఆస్క్ పావ్ కేజీ కొవా పెట్టండి సల ఇట అతునా అడగేటప్పుడేకి అతననికి అర్థమంది ఆ ఇంకా ఫులు నావ ఉనరన్మ
కానీ అంటే దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయయి తెలుసు అంటే చదువుకొని వాళ్ళు ఉంటారుటి మనలాంటి చదువుకున్న వాళ్ళు ఏమంటే గ్రామ్స్ తో గ్రామ్స్ లో కూడా చెప్
అట్లీస్ట్ మనం అలా చెప్తేని అర్థ అవుతుంది ఓకే ఆ నాలెడ్జ్ ఉంటుంది ఈ నాలెడ్జ్ ఉంటుంది
అవును అది కూడా వాస్తమే గాని చదువుకోని వాళ్ళు అయితే ఆ కొంతమంది అంటే ఇప్పుడు చాలా వరకు బిజినెస్ చేసే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏంటున్నారు కదా ఫైవ్ హండ్రెడ్గా అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఆ చదువుకునే వాళ్ళు వాళ్ళు మన దగ్గరకి వచ్చి ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వండి మనం చెప్పినాం అనుకో వాళ్ళ అస్సలు అర్థం కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏంటి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఏంటిది వాళ్ళకు అట్లా కాదు అర్ధ కేజీ పావు కేజీ కేజీ ఇట్లాంటనే అర్ధం అవుతుది
అవును
ఇప్పుడు నార్మల్గా ఆయిల్లో కూడా కౌంటింగ్ ఇట్లనే ఉంటుంది లీటర్స్ లీటర్స్ అని మనం కౌంట్ చేస్తాం కదా
బాటిల్ పైన చూస్తే మనకి లీటర్స్ తన ఇది అంటే లిక్విడ్ ని మెషర్ చేయడం లీటర్లో చేస్తాము కానీ స్టిల్ ఇప్పటికి గూడా షాప్ లో చెల్లి తీ పోలండి జీ ఆయిల్ అనేప్తారు
అవును కేజీ ఆయిల్ టూ కేజీస్ ఆయిల్ ఇట్ల నే చెప్తారు గానీ ఆ మన లాంటి వాళ్ళం ఏం చెప్తాం లీటర్ ఆయిల్ టూ లీటర్స్ ఆయిలు
సాలి సాలిడ్ ని ఇలా చెప్పాలి కేజీ లో లిక్విడ్ ని ఇలా లీటర్స్ లో చెప్ ప్పాలి అనేటటువంటి అవేర్నెస్ చాలా వరకు తక్కువ
అవున అవును ఎందుకంటే
తేనె అయితే వాళ్ళు ఏం జేస్తారు ఆ ఫస్ట్ మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకొని రానా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ అని చెప్పేసి షాప్ వరక వెళ్తారు అట్లాని అనుకుం అక్కడికి ఎల్లిన తర్వాత సుగర్ దె గుర్తు ఉండదు ఏం చెప్పినా మ
అవును ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు గూడా అయ్యింది
ఎంత దీసుకొచ్చిన ఎంత దీసు కోవాలి అనేది అర్థం కాక ఆ షాప్ అతని దగ్గరికి వెళ్ళి షుగర్ కావాలి అని మాత్రమే చెప్తారు ఎంత గావాలి అని దె డోంట్ నో మళ్ళీ మర్చిపోయినాం అని జొప్పేసి మళ్ళీ వెన వస్తారు
అవును నిజంగనే ఇలాంటి చిన్న చి అవి మనం గూడా చిన్నప్పుడు చేసినాం గదా అవి గుర్తొస్తున్నాయి తె ఇప్పుడు వేరే టాపిక్ చెప్పేసరికి మా మమ్మీ షాప్ కి నన్ను పంపించిన ప్రతిసారి నేను చేసే మిస్ కి ఇదే ఇక్కడ నుంచి అనుకుంటూ అనుకుంటూ అరుస్తూ అరుస్తూ పోయి అక్కడికి పోగానే మర్చిపోతా మా మమ్మీ ఎగ్జాక్ట్ మళ్ళ ఇంటికి రాగానే సేమ్ అదే వేలో తిట్టడం స్టార్ట్ జేస్తది
పోనీ ఫస్ట్ ది గుర్తు పెట్టుకుని ఆ సెకండ్ది మరిచిపోయే పిల్లలు గూడా ఉంటారు షుగర్ అని ఒకటే కాదు ఎంత క్వాంటిటీ చెప్పినామో ఆ క్వాంటిటీ గుర్తుంటది
అవును ఆ చెప్పిన ఆ అసలు చెప్ప అంటే చెప్పిన వస్తువు మర్చిపోయి మిగతా అన్ని గుర్తు బెట్టుకుంటారు అమౌంట్ గూడా దానికి ఎంత ప్రైస్ అనేది గూడా గుర్తు పెట్టుకుంటారు
ఆ కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటే చేంజ్ అళకి అర్థం గాదు కదా దాన్ని అదునుగా తీస్ కొని షాప్ వాళ్ళు కూడా అట్లనే చేసేది